బాగున్నారండి
ఆ బాగున్నా మీరు బాగున్నారండి
ఆ బాగానే ఉన్నానండి
చేస్తున్నారండి
ఏం చేస్తున్నా, ఇప్పుడే చిన్న వేరే ఒక ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చా
అవునా తిన్నారా మరి ఇంతకీ
మ్ ఆ తిన్నానండి
ఏంటి స్పెషల్ ఇవ్వాలా
ఇవాళ ఏముంది తోటకూర
తోటకూర
తోటకూర సాంబారు ఒక చట్నీ అండి
మూడు కే మిక్స్ చేసుకొని తిన్నారా అండి
ఉమ్మ్
మూడు మిక్స్ చేసుకోనే చె
ఆ మూడు మిక్స్ చేసుకొని తిన్నా మీది అయిందా
ఆ లంచ్ అయిందండి
ఉమ్మ్ మ్మ్ మీదేం కర్రీ
అది ఇయ్యాల ఫ్రైడ్ రైస్ చేస్తున్నామండి
పిల్లలకి ఏం కట్టారు మరి
లేదండి మా ముగ్గురికి ఫ్రైడ్ రైస్ ఏ
వామ్మో ఎండకి ఫ్రైడ్ రైస్ అంటే కొద్దిగా దాహం ఎక్కువ వేస్తదిగా
డార్లిస్ లోనే ఉంటున్నం కదా మనకి అంత ఉండదులే ఆ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి రసమే యూస్ చేయాలి ఎక్కువ ఎట్లుంది వాతావరణం ఎట్లుంది ఎన్ని డిగ్రీస్ ఉంది ఎండ ఇప్పుడు మీ సైడ్
మ్మ్ ఇంకా అండి ఇఏ ఎండలు ఎట్లా ఉన్నాయటు
బానే ఉన్నాయి మీ సైడ్ ఏ
అబ్బో మా దగ్గర అసలు బాగా వస్తున్నాయియండి ఎంత ఎంట్రీలోనే బాగా వస్తున్నాయి
అవునా అదే ఎండలో తిరుక్కుంటూ వస్తున్నారు కదా ఎట్లుంది ఎండ అని అంటున్నాను
వామ్మో బాగుందండి
ఎన్ని డిగ్రీలు ఉంటుందండి సుమారు ఎన్ని డిగ్రీల వరకు ఉందండి
మా దగ్గర థర్టీ ఎయిట్ దాకా వస్తుంది
ఓకే ఓకే ఎలా వెళ్లారు మరి
ఆ కారులో వెళ్ళండి
కార్లో అయితే కొంచెం సేఫ్టీ లే అండి
హ్మ మ్మ్
వేరే వెహికల్ అయితే ఇబ్బంది
ఎం లే ఇబ్బంది ఇంతకు ముందే వచ్చినం
ఓకే ఇప్పుడు మనకి ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదాండి షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నా
మీరండి
ఏ షాప్ కి వెళ్తే బావుంటది అంటారు
షాపింగ్ ఇప్పుడు రీసెంట్ గా మాంగళ్య అని ఒకటి పెట్టారండి లేడీస్ కి
ఆహా మాంగళ్య షాపింగ్ మాల్ ఆ
ఆల్ ఓవర్ తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా మంచి రేటింగ్స్ ఉన్నాయి దానికి
ఓకే
మ్మ్
చీర ఎంత కాస్ట్ ఉంటది సార్ మరి
పట్టు పట్టు చీర పాటు చీర వచ్చేసి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి మంచి క్వాలిటీది
టెట్లుండయా ఆ మరి కిచ్చె డసస్ కెట్లుంటుందడ టాస్కు
డ్రస్సెస్ వచ్చేసి కాటన్ అయితే ఒక థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నయండి లేదండి సింగిలేనండి సింగిలే ఒక ప్యాక్ అటు సైడొచ్చేసి ఒక తౌసండ్ అట్లా తీసుకుంటున్నారట రీసెంట్ మాసిస్ ఇత్తరు వాళ్ళకి వాళ్ళు కొంతమంది తీసుకున్నారులేండి మాంగళ్యాలో
ఓ ఓకే
చిన్న పిల్లలకు వాళ్ళ పిల్లలకు అందరికి తీసుకున్నాము
ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు తాతయ్య వాళ్ళ ఏజ్ వాళ్ళు వాళ్లకి దొరుకుతాయా అండి పంచ అలాంటివి
ఆ పంచలు దొరుకుతున్నాయండి పం పచ్చలు మళ్ళీ అయి ఆ నూలు ముసలోళ్ళ చీరలు ఉంటయిగండి ముతక్ ముతక్ చీరలన్
మ్మ్ కాటన్ శారీస్
చీర్లంటారు ముసళ్ళోలే
ఆ అలా గుడ అంట అలా అంట ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క బాగ మాట్లాడుదు
మా దగ్ ఇప్పుడు మన ఎనభై సంవత్సరాలోళు ముసలోళ్ళు ఉంటారు గదా
అవునండి
ముతక చీర్లంటారు ఆ ముతక చీరలు అం టరన్నట అయి ఓన్లీ ముసలోళ్ళకే కట్టుకుంటారు ఎనభై సంవత్సరాల పై బడినోళ్ళు ముసలోళ్ళు ఉంటారు గదా ఆ వాళ్ళకే యూస్ అయితయ్ మీ సైడ్ ఏమని పిలుస్తారండి వాటిని
ఏమలే కాటన్ చీరలు ఎక్కువ వాడుతా ఉంటారు పెద్ద వాళ్ళకైతే కాటన్ చీరలు పట్టు చూస్తది కాటన్ మెత్తగుంటాయి చీరలు మెత్తాలని అదే సైడ్ మీ పెద్దవాళ్ళకైతే పంచలు
ఆ ఆ ఇటు సైడ్ అంతే మా సైడ్ గూడ్ పంచలు అంటారులెండి
పంచగం ఆ ఆ శ్రీగారు
ఆ చెప్పండి
అంటే మరి ఎండ బాగా తిరిగొచ్చారు మరి ఏమన తీసుకున్నారా కూల్ డ్రింక్స్ ఏమనా
తా తాగ అండి ఇక్కడ మన నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే ఇది మీకు కర్బూజా జ్యూస్ ఐడియా ఉందా కర్బోజా
ఆ తెలుసండి వాటర్ మిలాన్
అది ఒకటి తాగాను ఇంటికేమో పైనాపిల్ జ్యూసి తెచ్చుకున్నా అండి
ఇంటికి పైనాపిల్ జూసేన అంటే సమ్మర్ ని కొంచెం తట్టుకోవడానికి
మ్మ్ మ్మ్ మ్మ్ ఆ రెండు ఎక్కువ తాగుతా నేను బయటకు పోతే నాన్ వెజ్ అట్లేమి తీసుకోనులేండి
ఓకే ఓకే మంచి అలవాటే చలవాట్లే ఉన్నాయి సార్ మీకు షాపింగ్ మంచి తెలవాట్లే ఉన్నాయి అంటున్నా ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా ఓన్ల ఓన్గా ఏమైనా ప్రిపేర్ చేస్ సరా జూస్లు
లేదండి ఇంక నేను అన్మారీడ్ గదా నాకు ఇక చేసుకోవటం రాదు, అమ్మంటే ఆమెకి ఓపికుంటది ఉండదు.
ఓకే
హలో ఆ తనకు ఓపిక ఉంటే ఉన్ ఉంటది లేకపో చేయదిగనే అన్నినీటికి అవని ఇబ్బంది పెట్లేదు ఆ అన్నం కూర వరకు చేసుంది
అవునా మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉండాలి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు హలో ఏదో ఒక హెల్ప్ చేయాలి వాళ్ళకి సాయంగా ఉండాలి
ఉ చెయ్యాలండి చేయకపోతే ఇబ్బంది పడతారు ఇక పాపం
అవును ఇప్పుడు మనం మాంగళ్య షాపింగ్ మాల్ ఒకటేనా ఇంకా వేరే షాపింగ్ మాల్స్ ఏమైనా ఉన్నాయా
ఈ జీవి మను వాళ్లే చెన్నై ఉన్నది
ఇద్దు నేను దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను
నేను ఎక్కువ అయితే అండి నాకు తెలుసు నేను ఎక్కువ ఇచ్చేది కివి ఇది ఉన్నది కదా ఇది జీవి మాల్ ఉంది కదా మేలు మేలుకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ అది ఆ జీవి మాల్ కొంచం కాస్ట్ కూడా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సస్టైనబుల్గా ఉంటది అండి
ఇప్పుడు మెన్స్ వేర్ లో ఇది ఫార్మల్ డ్రెస్ కు అయితే ఎంత ఉంటది కాస్ట్
మెన్స్ వేర్ లో ఫార్మల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి
అంత కాస్ట్ తక్కువ
ఆ తక్కువ కాస్టేనాండి
తక్కు కాస్ట్ కి రావడం అక్ తక్కువ కాస్ట్ లో ఉండవు కదా అంతా ఓన్లీ షర్ట్ ఆ పాయింట్ ఆ
ఓన్లీ షర్ట్ ఏ నండి షట్ అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతది ఉ
కాన్సెప్ట్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటంది అన్నయ్య ఏమైనా ఆఫర్స్ ఉంటాయా మరి ఫెస్టివల్ ఆఫర్
ఆ ఫెస్టివల్స్ ఇప్పుడు ఉగాది వస్తుంది కండి ఉగాదికి రంజాన్ కి కలిపి కాంబో ఆఫర్స్ నడుస్తుంది రంజాన్ కూడా ఉన్నది కదా రంజాన్ హ దానికి సంబంధించి నడుస్తున్నాయి కాంబోస్ పర్లేదండి బాగానే ఉన్నాయి షాపింగ్
ఆ
కే కంపేర్ విత్ ఒకవేళ మనకి ఏదన్నా డాలై డిఫరెన్స్ తేడా ఉన్నా కానండి ఆ మనం ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉన్నది ఒకవేళ మీ ఆన్లైన్ లో కూడా ఇంకా క్వాలిటీ మంచిగా కావాలనుకుంటే కాస్ట్ ప్రీమియం కాస్ట్ కావాలన్ కుడితే కూడా ప్రీమియం కూడా అవైలబుల్ లో ఉంది
ఆన్లైన్ ఏ ఆన్లైన్ షాపింగ్ చేస్తే మంచిదే అంటారు అయితే మొత్తం మీద మనం
ఆ బాగానే ఉంటందండి ఆన్లైన్ కూడా
కాని మరి మనం సెలెక్ట్ చేసేనే కరెక్ట్ రావాల
ఆ సెలెక్ట్ చేసిన ఏంటండి ఇయ్యో ఒకసారి ఎట్లా వస్తుందండి నేను ఇంతకు ముందు ప్రీవియస్ గా ఆర్డర్ పెట్టా శారీస్ మా సిస్టర్ వాళ్ళకి శారీస్ ఆర్డర్ పెడితే అవి ఎట్లా వస్తున్నాయి అంటే కొద్దిగా కలరు చేంజ్ కము ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ గా వస్తుందండి లైట్ గా కొద్దిగా చినిగినట్లు లేదా కొంచెం ఏదన్నా బాగా మాపు లాగున్నట్లు మరి అది ఎందుకు అనేది ప్రొడక్ట్ స్పిల్స్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ఆ కలర్ చాలా వరకు చేంజ్ ఉంటుందండి ఒక ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంద్. చెేయొచ్చు.
అవునండి. మరి మార్కెట్కి వెళ్తున్నారు కదా ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారా
ఆ వెజిటేబుల్స్ తీసుకోస్ తండి వెజిటేబుల్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అప్పటికప్పుడు వాళ్ళు తియ్యగా ఉంటాయి కదా. అవి ప్లస్ ఇంకా ఫ్రూట్స్ కూడా ద్రాక్ష పళ్లు అని ఆ అ
ఇప్పుడు ఈ సీజన్ లో ఏం ఫ్రూట్స్ తింటే మంచిదంటారు.
సీజనల్ ఫ్రూట్ ఇప్పుడు వచ్చేసి మ్యాంగో వస్తది కదండి. నేను ఎక్కువ న నేను ఎక్కువ అయితే సపోర్ట ప్రిఫర్ చేస్తా అండి.
అవునా అండి అది కొంచం వేడి కదండి సపోట.
సపోటాలో మనకి ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల
అవు
అవి దాన్ని ఏం వేస్తుంటే అందులో పాలు యాడ్ చేసుకొని జ్యూస్ తాగుతామండి కూల్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకని మేము.
అంటే ఏమైనా జ్యూస్ వేసుకుంటరా ఓన్లీ మిల్క్ యాడ్ చేస్తరా.
మిల్కేనండి ఓన్లీ మిల్క్ ఇక మా చెట్టు మీద పండిన పండ్లు ఉంటాయి కదా. ఇక సుగర్ యాడ్ చేయ్యము ఓన్లీ స పాలు ప్లస్ అది ఫ్రూట్స్ ఏనండి.
మేము ఎక్కువ సపోర్ట్ ఎక్కువ తినమండి నేను పిల్లలం.
ఆ
తక్కువ తినడానికి ఇష్టపడతామ్ అన్మాట.
హ్మ్ సపోటాలు మేము బాగానే తింటాం ఎందుకంటే మాకి ఇంట్లో చెట్టు ఉందండి.
చెట్టైతే ఏం కాదులేండి.
ఆ చెట్టు మీదయి పండి రాల్తాయి కదా పొద్దున్నే.
హ్మ్ హు
పండి రాలిన ఫ్రూట్స్ ఉంటయి కదా వాటిని జ్యూస్ చేసుకొని మిక్సర్ లో ఆ పాలు పోసుకొని చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతాం అండి. ఆ మ్యాంగోలేదు దండి మాకు మ్యాంగో లేదు బొప్పాయ త్రీ సిక్స్ టీ ఫైవ్ డేస్ దొరుకుతయి మా ఇంట్లోనే. ఆ కొబ్బరి వాటర్ దొరుకుతాయి కొబ్బరి చెట్లు
కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయా
ఆ కేరళ వాటర్ అంటారు కదా
అవునవునండి
తవి నెక్స్ట్ వచ్చేసి సపోట చెట్లు. అవి ఉన్నాయండి ఇ అవి మాకు ఇంటి వరకు వెళ్ళిపోతయ్.
ఇంగ బైట నుంచి తెచ్చుకునే కన్నా
హ్మ్ బైట్ నుంచి ఆ ఇంట్లోనే ఉంటాయి కదండి ఇంకా బాగుంటయి ఓకే ఓకే
ఓకే థాంక్యూ అండి థాంక్